హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది చెప్పండి
మీరు ఈ సమ్మర్ లో మీ ఆ మీరు ఈ సమ్మర్ లో మీ బాడీని ఎలా రక్షించుకుంటున్నారు ఈ ఎండల్ నుంచి
నేను ప్రస్తుతం ఉద్యోగినండి ఆరమ్ వెళ్ తాను కూర్చుంటాను ఏసీలో ఇంక నాకు పెద్దగ ఆ టిప్స్ ఏమి తీసుకోను నేను
ఆ కానీ మీరైతే ఎక్కువ నీళ్లు తాగడం లేకపోతే నేన్ ఆ ఎలా అంటే నేననే కాదు ఎవరైనా ఈ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళ్ తీసుకోవడం
ఊమ్
ఎక్కువ రాగిజావ, అంబలి ఇలా ఎక్కువ ఏదైతే లిక్విడ్ ఫుడ్స్ ఏవైతే
అవును అవును మీరు మీరు ఆ మీరు ఆ నర్సింగ్ చేస్తున్నట్టు తెలుసు నాకు ఆ మీరు మీరయితే ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఏం తీస్ కోవాలని చెప్తరు
ఇక్కడ మీరు మేము అని సంభాషణ రాకూడదు
ఓకే సరే చెప్పండి ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీయకూడదు
ఈ ఎండాకాలంలో ఎవరైన ఆ ఇప్పుడు ఎక్కువ పండ్లు తీసుకోవడం గాని లేక్ కపోతే ఇంట్లోనే జావా ఏ పండు అంటే ఇప్పుడు ఈ తర్బుజ కాయ అయిన లేకపోతే మనము ఇప్పుడు దానిమ్మ ఆ ఇంక ఆపిల్స్ ఏ పండ్లూ అయిన సరే దాన్ని మనము జ్యూస్ లాగ తాగుతే ఇంకా బాగుంటది మన హెల్త్ అనేది ఎప్పటికప్పుడు నిమ్మకాయ రసము
జాంక జమకాయ కూడ తినవచ్చ
ఆ తినొచ్చు ఎందుకంటె జానమకాయలో చాలా అన్నిటికంటె అంటె ఎక్కువ పోషకాలు ఉంటయి కాబట్టి ఆ పెద్దవాటికి పెట్టే బదులు ఈ చిన్న వేడి అని ఎవరు చెప్పరు ఎందుకంటే ఇప్పుడు మనము తినే ప్రతి ఒక్క పదార్థాలలో వేడి లేంది ఉండదు ఈ ఓవరాక్షన్ చేస్తె నేను కట్ చేస్త చెప్తున్న సిద్దిలోకి ఏమి లేదు
ఉమ్ అది జామకాయవే జ్యూస్ చేసుకొని తాగడానికి కాదు గదా ఎలా ఎలా చేయాలి దాన్ని అది గూడా తీసుకోవచ్చు అనా ఓకే ఓకే ఇంకా ఎందుకు మామిడిపండ్లు ఎండాకాలంలోనే తింటారు
ఎందుకంటే అదొక సీజనల్ ఫ్రూట్ కాబట్టి యే కాలంలో రావాల్సింది ఆ కాలంలో వస్తూ ఉంటాయి ఎక్కువ కూడా తీసుకోవ ద్దు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే చంపగడ్డలు రావడం ఆ కొన్ని ఆ ఆ గడ్డలు అవుతా ఉంటాయి మన ఒంటికి వేడి ఎక్కువైపోయి మనకి ఆ విరోచనాలు అలా వస్తా ఉంటాయి
ఉమ్ అవునా
మీరైతే ఏంది ఏమేం ఆ ఏమేమి తీసుకోరని చెప్తారు
నేను ఉమ్ ఆ బాగా ఎండ మొదలైనప్పటి నుంచి వెళ్ళి ఆ ఆఫీస్ లోనే గుసుంటాను ఆ బయట ఎక్కువగా తిరిగను ఎండకు ఆ ఎక్కువ ధూప గూడా అనిపించదు లోపల ఉంటా గాబట్టి
ఉమ్
ఉమ్ ఏదో పూటకు మధ్యాహ్నం తిన్నప్పుడు ఒకసారి చల్ల నీళ్ళు సాయంత్రం ఉమ్ సాయంత్రం వేళల్లో ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ వా నీళ్లు తాగడం ఇలా మాకు పెద్దగా దాహం అనిపించదు కాబట్టి మేము పెద్దగా తీస్ కోము ఇంకా ఆ ఇంటికి వచ్చిన తర్వాత మేము
కానీ ఇప్పుడు ఎండలో పని చేేసే వాళ్ళకైతే ఖ చ్చితంగా నీళ్లు గావాలి వాళ్ళకంటూ ఆ కొన్ని ఏవైతే
ఉమ్
ఏదైతే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుందో ఏదైతే
ఉమ్
వాళ్ళు సురక్షితంగా ఉంటు అలుసు తీసుకోక తప్పదు నేను అలాంటి వాళ్ళ నిజం అడుగునాన్న
అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా దాహం ఆ నోరు ఆ ఆరక ముందే ఖచ్చితంగా నీరు దీసుకోవాలే అందులో చల్లనీళ్ళైతే ఇంకా బెటర్
కుండా ఇదే కాకుండా నీళ్లు గాకుండా కొందరు ఏం జేస్తా అంటారంటే కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎండాకాలం గదా అందరు చల్లచల్లగా ఉండాలి చల్లచల్లగా ఉండాలని ఏం జేస్తరు షాప్ లోకి పోయి ఇగ ఆ ఏదైతే కూల్ డ్రింక్స్ అని థమ్స్ అప్ పెప్సి మాజా ఇలాంటివి తీ ఉంటరు దాని వల్ల వచ్చే లాభాలు ఏం ఉండయ్ అన్ని నష్టాలే ఉంటాయి ఎందుకంటే ఎండాకాలంలో
అందుకే అందుకే ఎండాకాలంలో అ ఈ జ్యూసులు కూడా తాగాలి కానీ ఎక్కువగా తాగకుండా ఆ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ఏవైనా పలహారాల పా జ్యూస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే మంచిది ఆ కెమికల్ డ్రింక్స్ తీసుకునే దానికంటే
ఆ అవును
ఇంకా ఆ ఇంట్లలో ఆ వేడిగా ఉండకుండా ఏసీ పెట్టించుకోవడము లేకపోతే ఆన్న చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండడం ఇలాంటివి చేస్తే ఇంకా మంచిది అనుకుంటా
హ ఇప్పుడు మనం ఏసీ వల్ల ఏమవుతుందంటే?
కుండా
ఏసీ వల్ల మనకి ఇలాంటి ఆ ఏమంటారు ఇప్పుడు ఎండకొచ్చిన విటమిన్స్ వాళ్ ఎండకొచ్చి ఇట్ల దానికి ఎండకి వస్తాయి ఎండ తగిలితే మన ఆ శరీరం అంతా రీఫ్ ఫ్రెష్ అంటే కొత్తగా అలా మారుతుంది ఏదైనా మారుతుంది ఏదైనా గాయాలున్నా, అదేది ఉన్నా కానీ ఏసీలో ఉంటే అలాంటివి ఏముంటాయి ఇంకా మనం ఓ దానికి ఎ క్కువ అలవాటయి మన శరీరం అనేది దేనికి తట్టుకోకుండా అయిపోతది.
హమ్
ఇప్పుడు నార్మల్గా వచ్చే గాలి వేరు మనము కరెంట్ తోటి తయారు చేసే గాలి వేరు
ఉమ్ ఇప్పుడు ఏసీ పెట్టుకోవడం మంచిదంటారా, కాదంటారా?
ఆహా కాదు ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలాలు ఎందుకు ఇస్తారంటే ఈ ఎండాకాలంలో ఎక్కువ మంది ఇళ్లలో ఉండకుండా ఎక్కడికినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా లేకపోతే ఏటైనా తీర్థయాత్రలకైనా అలా వెళ్తారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ కి ఇది భావన కలగదన్నమాట అదే ఇంట్లో ఉంటే ఊరికే ఏసీ ఆన్ చేసుకని కూర్చుంటారు అప్పుడు ఏమవుతదంటే వాళ్ల ఒళ్ళు అనేది బద్ధకంగా దేనికి చిన్న దెబ్బ తగిలిన సరే తట్టు
బద్దకానికి ఏసీకేంటండి సంబంధం?
ఏసీలో ఉంటే మనం ఏంటిది అబ్బా ఇప్పుడక్కడికి వెళ్ళాలా ఇప్పుడక్కడికి ఏళ్తే చెమాటస్తది ఇప్పుడు ఈ పని చెయాలా, ఈ పని చేస్తే చెమట వస్తది ఇలా ఇది పత్
కానీ పని చేసుకోకపోతే బతకలేం కదా అది కూడా పాయింట్ తప్పకుండా పోవాల్సి వస్తేయి
ఏసు పెట్టటినకి పని మనిషండదు
ఓ తీర్థయాత్రలకు దీనులకు పోతారు అని అంటారు మరి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎండవడ కొట్టి కళ్ళు తిరిగి పోయి పడిపోయి ఇంకా ఎండ వడకు ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు కూడా
అలాంటి వాటి కోసమే ఇలా ఇలా తీసుకోవాలి అని చాలా మంది మం చిగా తిరుగం మన ఆవన్ వంటికి ఏదైతే చల్లదనం ఇస్తాదో అవి తాగుతూ తింటూ ఉంటారు.
ఉ ముందుగా అవన్నీ తాగేది ఇంకా ఇంకా
పప్పా కారికా
ఉ మ పల్లెటూర్లలో అయితే రాగిజావా కాదు కాగానీ సంకటి అని బియ్యంతో చేస్తారు దాంట్లో కొద్దిగా చింతపండు కారం అదే చింతకాయల చట్నీ అంటారు చూడండి అది అలా సైడ్ క్యాప్ నన్చుకొని ఆ ఉల్లిగడ్డ ఉల్లిపాయ అవిక తీసుకొని అది ఇది కలుపుకొని అలా ఉల్లిపాయతో ఆ సంకటి తాగుతుంటే కడుపు చల్లబడుతది అని చెప్తూ ఉంటారు అది చాలా బాగుంటది మీకు కావాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఎండాకాలంలో ఎక్కువగా చేస్తారు మా సైడు ట్రై చేయండి మీకు రాకపోతే రెసిపీ అడగండి నేను చెప్తాను ఎలా చేయాలో
హలో
బాగుంటది అది బాగుంటది అది ఎడాకాలంలో తీసుకుంటే మంచిది
అవునా
ఇంకా ఏమి ఇంకా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు ఇంకా ఫ్రూట్ ఆ ఇవి ఆ ఇంటివి మన ఆ పండ్లు ఇంకా ఏవేవి తీసుకుంటే మంచిది అని మీకు చెప్పారు మీకు చిన్నగా ఉన్నప్పుడు కాగాని ఇప్పుడు గాని ఎండాకాలంలో ఇవి తింటే మంచిది ఆరోగ్యంగా ఉంటారు చల్లగా ఉంటారు
ఎండ కాలంలో మనకి దొరికే
ఎందుకు తినాలి
అందులో ఎక్కువ సెవెంటీ ఫైవ్ ఆ డెబ్బై శాతం అందులో నీళ్ళ ఉత్పత్తి ఎక్కువ ఉంటది కాబట్టి మనం తాగ లేకున్నా తినొచ్చు ఎందుకంటే తీయ్యగా ఉంటది అ ఎంతో మందికి పిల్లలకైనా ఇష్టము
ఉమ్
మనము ఎలా అంటే
హ